హలో ఆ హలో
హలో
విన్పిస్తుందా అండి?
ఆ విన్పిస్సుంది చెప్పండి?
ఏం చేస్తున్నారండి
ఏం చేయాలి ఏం లేదండి ఉరికే ఉన్నా ఈవినింగ్ అయింది గదా
అవునా అండి బయటికి ఎళ్ళారా మరి
లేదండి
అంటే మీరు ఏం పార్క్స్ కి వెళ్ళట్లేదా మోన్నా ఏదో పార్క్కి వెళ్ళారు గదండి
మొన్నా నే వెళ్ళచ్చామండి ఇంకా ఇన్నీ రోజులు వీక్లి వన్స్
వీక్లీ వన్స్ వెళ్తారా అండి మీరు ఫ్యామిలీతో
అవునండి
అంటే మేము ఎక్కడికి వెళ్ళామండి మేము ఇంట్లోనే ఉంటాము మాకు మాది విలేజ్ అండి మా పాస్ పార్క్లు ఇలా ఏమి ఉండవండి
మరి ఇప్పుడు పొలంకు వెళ్ళొచ్చు కదండి
మేము పొలంకి వెళ్ళామండి మొన్న ఒక రోజు వెళ్ళేసి వచ్చాము చాలా ఎండలు పెడుతున్నాయండి బయట
ఏం చేశారండి మీ పొలంలో ఏమ్ పంటలు ఎసారు
ఇది పత్తి వేసినామ అండి చాలా అంటే ఇంత మంచం ఎత్తు ఉందండి కానీ ఇంగా గ్రోత్ ఏం లేదండి అవి మొక్కలు అలానే ఉన్నాయి వాటర్ లేక వాడి పోయినాయి అన్ని
అవునా ఇంకేంసారండి మీ పొలం లో
మా పొలంలో ఆ ప పత్తి వేసామండి ఇంకా మిరపకాయ పచ్చిమిరపకాయ వేసామండి
అవునాండి
అయినా ఇప్పుడు వాటర్ లేవు గదండి వర్షాలు లేక ఇంకా ఏమి అందరు పంటలు అలాగే ఆగిపోయాయి ఇంకా ఏం మొక్కలు ఇ పెరగడం లేదు అన్ని వాడిపోయినాయండి పొలాలన్నీ రైతులు చాలా బాధపడుతున్నారు ఇంకా వర్షాలు లేక
రీసెంట్ గా మీరు ఏ మూవీ చూసారండి
నేనా అండి ఇంకా మా ఇంటి బంగారమే లాస్ట్ అండి ఇంకా మూవీస్ ఏం చూడలేదు మీర్ చూసారా
లేదండి పెద్ది మూవీ చూసారా మీరు రామ్ చరణ్
ఆ పెద్ది మూవీ చూసానండి మీరు చూసారా
లేదండి చూడలేదు ఇది స్టోరీ
చాలా బాగుందండి అందులో వచ్చేసి ఒక ఊరి కోసం పేరు తీసుకొని రావాలని పెద్ది ట్రై చేస్తాడండి
అవునండి రామ్ చరణ్ గారేండి పెద్ది క్యారెక్టర్ తీసి
ఆ అవునండి పెద్ది అనేది ఒక నేమ్ అండి అది ఆ హీరో కి నేమ్ పెద్ది ఆ నేమ్ పెట్టి ఉంటారు
అది ఎందుకు పెట్టి ఉంటారండి ఏవైనా ఆ స్టోరీ ఉంటుంది గదా
లేదండి
అవునా ఆ చెప్పండి రాంచరణ్ తిన్నారా ఏంది ఊరురా ఐరిరార సాంగ్ కి బాగా చేసారూ డన్సు చిక్రీ చఖీ సాంగ్
ఆ చాలా బాగా చేసారు అందులో సాంగ్స్ మొత్తం చాలా బాగున్నాయండి అసలు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కదండీ
ఆ నేను సాంగ్స్ ఒక్కటే చూసానండి ఏమి చూడలేదు
ఆ మూవీ కూడా చూడండి చాలా బాగుంది అసలు హీరో మొత్తం వాళ్ల ఊరికి నేమ్ తీసుకురావాలని చాలా కష్టపడతాడు అందులో
అవునా అండి
అతను వచ్చేసి ఇలా కుస్తీ క్రికెట్ బాగా ఆడేవాడండి పెద్ది
ఆ
తర్వాతకు వచ్చేసి అంటే ఒక కూలి ఆటగాడిగా ఆడేవాడు అంటే అంతే ఇలా గేమ్ ఆడతే ఇప్పుడు క్రికెటర్కి వచ్చేసి మనం ఇలా అమౌంట్ ఇచ్చి కొనుకుంటాం కదా అట్లా పెద్ది అనేవాడిని ఒక పది రూపాయలు అట్లా వన్ రూపీ అలా ఇచ్చి ఆటను ఆడించుకోవాలి రూపాయ వన్ రూపీ ఆ మూపు అంటే ఆ కాలంలో అలా ఇచ్చేవారు
ఓహో పొవలానా ఆ
అలా ఇచ్చి ఆడి ఆడించేవారు కూలికి ఆడేవాడు పెద్ది ఆట
ఆ అవును అండి ఆ ఇంట్రెస్ంగ్ ఉందడి ఇది
తర్వాత వచ్చేసి ఒక అతను అతని టాలెంట్ ని బాగా గుర్తిస్తాడు
ఎవరండి అతను
ఇది ఇది అతని పేరు ఏం పేరో ఉందండి గౌరవ్ ఏదో ఉంది సంథింగ్
జగపతి బాబు క్యారెక్టర్ అండి
ఆహా లేదు తన పేరండి అతను నేను ఎప్పుడు చూడలేదులె ఆ మూవీలోనే చూశాను అతను తన ఆటను గుర్తిస్తాడు సార్ చాలా బాగా ఆడావు నీ కోసం కూలీ కోసం ఆట ఆడొదు నీకోసం ఆడు ఆట అని చెప్తాడు
ఓహో ఓహో
ఆ తర్వాతకు వచ్చేసి పెద్ది నా కోపం ఏంటండి
పెద్ది క్రికెటర్ రా లేదంటే కుస్తీ
పెద్ది క్రికెటర్ అండి ఫస్ట్
ఓకే ఓకే
తర్వాత పెద్ది ఇంకా వాళ్ళ వాళ్ళ ఊరికి వచ్చేసి ఒక నేమ్ అంటూ ఉండదండి వాళ్ళకి ఇలాంటి సౌకర్యాలు ఉండవు వాళ్ళ ఊరు కొండ కింద ప్రాంతం అండి ఒక చిన్న ఊరు
ఓహో మారుముల గ్రామంనా
ఊహూ అవునండి వాళ్ళ ఊరికి నేమ్మంటూ ఉండదు ఎలాంటి ఈ వసతులు సరిగా ఉండుండవ్
ఆ
వాళ్ళు వేరే ఊరికి వలస వెళ్తూ పని చేసుకోడానికి వెళ్తూ ఉంటారు
అవున్లెండి
అట్ల వాళ్ళ ఊరు వేరే ఊరు వాళ్ళు వీళ్ళని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు పెద్దిని వాళ్ళ ఊరు వాళ్ళని అంత ఇంకా పెద్దిఅనే నికి ఇంకా వాళ్ళ ఊరికి ఎలాగైనా నేమ్ తీసుకో రావాలి అని అని ట్రై చేస్తాడు
ఒక గుర్తింపు తీసుకురావాలి నా ఊరికి అని
గుర్తింపు వాళ్ళ ఊరికి ఒక పేరు కావాలని ఇంకా కుస్తీ అంటే క్రికెటర్ అందరు ఆడతారు కదా కుస్తీ అనేది ఒక్కడే ఆడతాడు కదా అట్లా పెద్ది ఒకడు ఆడే ఆ ఆట ఎంచుకుంటాడు
ఓహో క్రికెటే కాకుండా కుస్తీ వైపు వెళ్తాడన్న
వైపు వెళ్తాడు ఇంకా ఆ కుస్తీ బాగా ఆడతాడు ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళి ఆడతాడు బాగా సక్సెస్ అవుతాడు కానీ ఇంకా కాళ్ళు అనేది ప్యాక్చర్ అయిపోతుంది మధ్యలో
ఎవరికి పెద్దికి కాళ్లు ఫ్రాక్చర్ అవుతుంది
ఇంకా ఫైనల్స్లో ఆడలేకపోతాడు ఆ కాలు పని చేయదని డాక్టర్స్ చెప్పేస్తారు ఇంకా పెద్ధి ఈ గేమ్ నుంచి క్విట్ అయిపోతాడు
అవునండి మరి ఎలా అవుతుంది మూవీ తర్వాత
అదే కోపంతో పెద్ధి ఇంగా కాల్ అనేది కట్ చేసేసుకుంటాడు
ఏంటి రెండు కాళ్ళని
ఆహా ఒక కాలు అది ప్రాక్చర్ అయిన కాలుని తీసేసుకుంటాడు
ఎలాఅండి ఇప్పుడు గేమ్ ఎలా
తర్వాత ఆ కుస్త కుస్తీ కుస్తీ కాకుండా వేరే గేమ్ ని ఎంచుకుంటాడు మళ్ళీ
ఆహ ఇంకేంటండి
కుంటాడు తర్వాత
ఒక్క కాల్తో రన్నింగ్ ఎలా చూస్ చేస్త
అహ లేదండి ఒక్క కాలితో కాదు దానికి అది ఐరన్ రాడ్డు వేస్తారు ఆట్ నుంచి ఐరన్ రాడ్డుతో పరిగెత్తుతాడండి
సర్జరీ చేయించుకుంటాడేమో
ఆ సర్జరీ చేయించుకుని ఏం ఉండదు అంతా స్టీల్ దే ఉంటది అటాచ్ చేసి అది ఒక రాడ్డు పెట్టేస్తారు అంతే దాంతో కూడా ఫ్లెక్సిబుల్ గా నడవగలరు పరిగెత్తగలరు
ఓహో
అలాగ తను ఒక్కడే ఆడే ఆటను ఎంచుకుంటాడు పెద్ది ఫైనల్గా అథ్లెటిక్స్ చాంపియన్ లో గెలు విల్ గెలుస్తాడండి ఇక
ఆ హీరో కదండి, ఎలాగైనా గెలిపి పిస్తారు ఆ క్యారెక్టర్ లో, పెద్దినింట హీరో కదండి పెద్ది, ఎలాగైనా ఇంకా గెలిపిస్తారు క్యా స్టోరీ అలా ఉంటుంది కదా.
అవునండి ఇంక పెద్ది గెలిచిన తర్వాత తనకి గోల్డ్ మెడల్ వేయడానికి ఎళ్తే నాకు ఈ గోల్డ్ మెడల్ కాదు కావాల్సింది, ఓ రెండు నిమిషాలనేషి శబ్దం కావాలి నేనెవరో చెప్పుకోవడానికి అంటూ తన గురించి చెప్ చెప్తాడు వాళ్ళ వాళ్ళ ఉ వాళ్ళ ఊరి గురించి చెప్తాడు ఇట్లా. మాది కొండ కింది గ్రామం, మా ఊరికి ఒక పేరంటూ ఏమి లేదు నే ఎవరో చెప్పుకోవడానికి నేను వేరే దేశమోడని చెప్తాను, మీరు నమ్ముతారా? మరి అలా ఉంది నా పరిస్థితి, మా ఊరిక పేరంటూ లేదు. నాకు ఆధార్ కార్డే లేదు అని చెప్పేస్తాడు ఇలా.
ఏంటండీ ఆధార్ కార్డ్ కూడా లేద?
ఆ వాళ్ళ ఊర్ మ అ అంటే వాళ్ళు మనుషులం టు గవర్నమెంట్ నుంచి ఎలాంటి గుర్తింపు ఉండదు ఆ ఊరు వాళ్ళకి
అవునా అండి, ఓకే నా ఇప్పుడు ఇంకా వాళ్ళకు గుర్తింపు లేనప్పుడు వాళ్ళు ఎలా అండి సర్వైవ్ అయ్ వాళ్ళు వాదంతట వాళ్ళు సర్వైవ్ అయితుంటరు కొండ అంతంలో
ఆ అదే అండి పెద్ది పక్కూరు పేరు పెట్టుకొని అంత వరకు ఇంటర్నేషనల్ వరకు గేమ్ ఆడింటాడు
ఓహో అలానా
ఉహు మా ఊరికంటు ఒక నేమ్ లేదు, మా ఊరికి నేమ్ రావాలి ఇట్లా రైల్ వ్యవస్తతి లేదు అని వాళ్ళ ఊరికి గుర్తింపు తీసుకొని వస్తాడు ఇంకా ఫైనల్ గా
ఉమ్ హీరోయిన్ రోల్ ఏంటండి, హీరోయిన్ లేదా?
ఆ హీ పేరు జాన్వి కపూర్ ఉందండి, ఆమె క్యారెక్టర్ అంతగా పెట్టలేదండి. కొద్దిసేపు మాత్రమే ఉంది జాన్వీ కపూర్ది
ఉంది గని జాన్వి కపూర్ గారు ఆమె క్యారెక్టర్ అంతగా
అంటే ఆమె ఇది హిందీ యాక్టర్ కదండి ఇంకా ఎక్కువ చూ
అవునండి ఐనా గని ఇమేజ్ అంటే ఒక గొప్ప యాక్టర్ కూతురే కదండి.
అవునండి అం టే వాళ్ళు ఆ వాళ్ళని ఎందుకు తీసుకొని ఉంటారంటే డైరెక్టర్ నార్త్ సైడ్ వాళ్ళులా ఎక్కువ చూస్తారు అని ఆమెను తెచ్చుంటారు. అంటే దేశం అంతటా చూడాలి మూవీని అని వాళ్ళని హీరోయిన్స్ అలా సెలెక్ట్ జేసుకుంటారు
అవునండి అయితే జాన్వి కపూర్ గారి క్యారెక్టర్ కొద్దిగానే ఉందని చెప్
అంటే కొద్దిగానే ఉన్నా ఆమె కోసమైయినా అట్ సైడ్ వాళ్లు గూడ మూవీ చూస్త స్తారు గదా హీరోయిన్
ఓహోండి అలా ఆలోచిస్తారా
ఇప్పుడు తెలుగు ఇక్కడ సౌత్ హీరోయిన్ చూస్ తీసుకుంటే వీళ్లు మాత్రమే సౌత్ సైడ్ వాళ్లు చూస్తారు గదా మూవీని సినిమానీ అందుకే దేశ మొత్తం దేశం మొత్ మొత్తం సినిమా జూడాలని వాళ్లని దీసుకున్నారు సినిమా లేకి
ఓకే అవునండి దేవరాలో గూడ జాన్వీ కపూర్ గారి పాత్ర కొద్దిగానే ఉంటుందండి సింపుల్ గానే ఉంటుంది
చాలా కొద్దిగానే పెట్టారు చూడండి దాన్విని
కానీ బావుంటుందండి శ్రీదేవి గారి కూతురు గదా అమ్మాయి చాలా బాగుంది
అయినా శ్రీదేవి గారు అ యాక్టింగ్ లెవెల్ వేరేలేండి చాలా బావుంటుంది ఆమే
అవునండి ఇమే గూడ బానే యాక్టింగ్ జేస్తుందండి వీళ్ల చెల్లి తను కూడా ఇంకో చెల్లిందండి ఏదన్నా మూవీ
చిన్న ఆమె చిన్న పాప అంటా గదా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయా ఆమెకి
ఎవరికండి జాన్వి కపూర్ సిస్టర్ కి లేదండీ
డైరెక్టరు ఆమెనే తీసుకోవాలనుకున్నాడు
ఏ దేనికండి పెద్ది మూవీకా పెద్ది మూవీ కా
పెద్ది మూవీకి ఆమెనే వాళ్ల జాహన్వీ కపూర్ వాళ్ల చెల్లిని సెలెక్ట్ చేసుకున్నాడంటా
అవునాండి ఎవరండీ డైరెక్టరూ
తర్వాత మళ్లీ ఈ బుచ్చిబాబు
అవునా
ఆ తర్వాత ఆమె మరీ చిన్నగా అయిపోతాది రామ్ చరణ్ కి అనేసి మళ్లీ జాన్వి కపూర్ ని సె సెలెక్ట్ జేసి హీరోయిన్ గా పెట్టుకున్నారంట
రామ్ చరణ్ కూతుర్ని జూశారా అండి మీరు
ఆ క్లీన్కారా లే చూసానండి అంటే థర్డ్ బర్త్డే రోజూ వాళ్లు ఫొటోస్ రివీల్ జేసారు గాదండి
అచ్చం వాళ్ల విరిలాగానే ఉంది ఫేస్ వాళ్ల చిన్నత్త లాగా వాళ్ల మమ్మీలాగా ఉన్నది